హలో ఆ బావున్నారా అండి
మీర్ బావున్నారా
ఆ బాగున్నా ఏం చేస్తున్నారు హలో హలో ఆ ఏం చేస్తున్నారు కూర్చున్నారలా
ఏం లేదండి ఖాళీయే అండి ఏం జేయలో అర్థం అయితలేదండి
ఆ అహ్ ఈరోజు మన టాపిక్ వొచ్చేసి హైద్రాబాద్ గురించి మాట్లాడుకుందామండి
ఓకే అండి చెప్పండి
హైద్రాబాద్ లో మీరు ఏము అ ప్లే ఆ అక్కడ స్థలాలు ఏమేం జూసారండి విసిటింగ్ ప్లేసెస్ ఏమేం చూసారు హలో
హలో
ఆ హైద్రాబాద్ లో ఏమేం ప్లేసెస్ చూసారు మీరు
హైరాబాద్ లో నేను ఏమేం జూశారంటే ట్యాంక్ బండ్ జూశ్నా చార్మినార్ జూశ్నా
ఓకే ఊ ఇంకా హలో హలో హలో హలో ఆ ఆ ఓకే ఓకే